చత్ప్పాలి
చెప్పాలి ఇంకా
నువ్వే చెప్పాలి
ఏ టైంకి తిండి
ఏడు గంటలక్
ఆ ఎం చేస్తున్నావ్
ఏముంది కాలి
కాలియా
ఇంక
తిన్నవా
ఉమ్ తిన్న పన్న అని చెప్పిన కదా అప్పుడే
ఊకె అదే పనా నీక్ వేర పన్లేద
నాకేం పని మరి
ఉమ్ అసలు తిండం పడుకోవడం లేవడం
తిరగడం ఉండడం
ఉమ్ జేసిచ్చిన తలకాయి వస్తుంది నాకైతె బాగ
నీక
ఆ పండుకోలేదు ఇయాళ
వస్తది మస్టేది
అ ఫా
ఇంటికి పోయినాకే ఎంజాయ్ చేసుకో మంచిగా
నేన్ ఇంకా నువ్వు
అందుకే అంత మాట అంటాను
అవును కే వైస్
ఛెప్పు
ఛెప్పు ఊకనే చెప్పాలా ఊరికే నువ్వు చెప్పవ చార్జింగ్ అయిపోతాందె ఫోన్లో
మంచి పని ఊకే ఫోన్ చూత్మాందె అయిపోద మరి
చూత్తా కాదు ఫోన్లో మాట్లాడతా ఇ
మ్
ఇగ
నాతోన్ మాట్లాడ్తె అయిపోతుంద
నీతోను కాదు లేదు ఇంత సేపు మాట్లాడ మా డాడీ చేసింది మా ఫ్రెండ్ చేసింది ఆ ని గురించె మాట్లాడు ఏ ఆ
ఫార్మాలిటీస్ అన్నిీ కంప్లీట్ చేసిందట్ల
ఆ అయిపోయినట
అయి పోయినయి.
ఏ పటరాశి త్తాన మరి
ఇంత కావాలి నీకు
ఉన్నదంత నాతోన్
అరే ఇవర్ లేరిగన
మీ చెల్లకేం బెడతారు మరి వున్నవి నాక్ బెడ్తే
అదే అంటానా నీకెందుకు ఇతారు అంతా మరి
మీ చెల్లేకేందుకు లే
ఉ
మళ్ళీ ఇంకేనాగుంటాడు చెల్ల పెళ్లి వరకు
ఉంటాయి పైసాలుండొద్దా
మీ దగ్గరలేవా
ఆ కడ అంటే ఎట్లా వతయి మాకు
రావాలి
ఆ జాబు
హ మనమే చేద్దాం తి మీ చెల్ల పెల్లి
ఉమ్ చెయ్యాలే ఇగ చేయ్యాలే
రాసియను ఫస్ట్
హ
ఓకేనా
రాత్తడు రాత్తడు చేస్త ఆగు ఫో
మీ చెల్లి పెళ్లి చేస్తా లేదంటే లేదు మీ ఆయన నే మీ మమ్మీ డాడీయ కష్టపడి మళ్ళా చేసుకోవాలే
అ అదేనా ఏమైంది
డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా రీ
న ప సిస్
ఇందయ స్వామి సాంగ్ కి రీల్ చేయడానికి డ్యాన్స్ చేతన
అవున ఏ దూరమే వచ్చిన ఓ బింగా అఖిల చెప్పు చెప్పు దూరమే వచ్చంన
ఓ మస్త్ గోరంగ్ ఇనతుంది వాళ్ళది
ప్రతిరోజు ఆడుతన్లు కదా బయటికి వచ్చిన ఇపుడు నీవల్ల
ఏం పని చేతన్లు వాళ్ళు
పేక పేక అడుతన్లు
పేకట్దలా
ఇంకా ఆడతల్లా చెప్పు
బయటకొచ్చిన వే
బయటకు వచ్చినవా
రూమ్ బైటికి వచ్చి ఏం అక్కవల్సి
అన్ని రూమ్స్ల వెేళ్ళా ఒక మీ రూమ్లలోనే వెేళ్ళా
ఆ అక్కడ ముగ్గురు ఉన్నా పక్క రూమ్లు ఉండని మళ్ళ ఆస్తా
వాయిస్నరాట్లే
సగం మంది వేళ్లు సగం మంది ఉన్నారు
ఊ మిగతా సగం మంది రేపుపోతారా
ఆ
ఉమ్ తిరుగుతున్నా
అ అయ్య మహమ్మన్నారు చెప్పాలి పిన్ని
చిప్పాలి నువ్వే
అల్ వైజ్ వైలా నైన్లా అదే
వెయిట్ లాస్ ఎట్ల కావాలి చెప్పు?
వెయిట్ లాస వెయిట్
ఉమ్ ఎట్లా
డైటింగ్ ఎట్ల చేత్త
తెలివదుగా డైటింగంటే మీనింగే తెలివదు అసలు తెలుగుల చెప్పు
తెలుగుల నా బరువు తగ్గే ఆలోచన. అ తబ అన్నం ఎక్కువ తినకూడదు, పండ్లు ఫలాలు తినాలి.
ఇత్తవమరి నువ్వు
నీకు లేవా పైసలు?
నువే ఎందుకున్నవ్?
అన్ని ననే పెట్టుడా ఇగ
ఉమ్
పెట్టాలా
ఉమ్ వాటర్ ఎక్కువ అవుతాన్నై కడుపులకు, తిండి తక్కువ పోతాంది.
ఉమ్
పిచ్చి లేస్తుంది.
పిచ్చి లేస్తే పిచ్చి హాస్పిటల్ కి పో.
ఆప్షన్ ఉంటే నిన్ను తీసుకపోదును. నీలిప్పు చెప్పు
చెప్పాలి నువ్వే. చాలిక తిను
ఉమ్
పోతానా.
ఉమ్ వస్తాల్లా ఆంటీ అంకుల్ గిన, మీరే పోతాల్లా.
మేమె పోతమ్.
తంకి డాన్స్ నేర్చుకుంటున్నా, రీల్ చేయనీకి కానీ రాట్లే
చేయాలి
క్లాసికల్ నేర్చుకుంటాను.
అవునా పోడానికి రేపు పోయిందా ఇండ్ల
ఏం కర్రి చేశిల్లు?
అవునా
మీది కాదు కష్
హాస్టల్లో ఉన్నాము
హ
ఏం కర్రి నా ములక్కాయ్ టమాటా
బాగా మెక్కినావాఇక
ఉ
నాకు తెలుసు నువ్వు మెక్కుతవు ఏదయినా
తినందెట్లా మరి ఉ అస కాయస
పండక్కిరమ్మని కూడా అంటలేవుగా
రానన్నావు గదా
బాతిమ్లాడతావా ఉతుకనే అంటావా
రావాలి
ఊ
రావాలి రమ్మన్నా గదా అప్పుడే
నీకు బతిమిలాలన్న సోయి లేదు తియ్ చి ఏం మనిషి ఓ ఏమో
పిచ్చిలేస్తాందే ఫుల్ బోరింగ్
సో చాల
నీకంటే అంతమంది ఫ్రెండ్ ఉన్న నాకు ఎవరున్నారు ఈడ బోరింగ్ కొడుతుంది అన్నయ్య కూడా బిజీగా ఉన్నాడు అన్నయతో టైం పాస్ చేద్దాం అన్న
అవును
పిచ్చి లేస్తుంది ఇక